హలో హలో హలో హలో
ఆ
హలో ఆ వదిన ఏం చేస్తున్నారు తిన్ తిన్నారా
ఆ
ఫ చెప్పండి వదిన
వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ చదువుతున్నావా హలో
ఆ అర్ధం గట్లే వదిన చెప్పండి
హలో వెజిటేబుల్ చదు
ఆఆ చదిరామ్ గాని ఆ ఒక దొండకెలవేను ఇ అలా ఉంద్దామని తీటీసాం బయటికి అవి లోపలు పెట్టేస్తను ఏం చేస్తున్నారు సమ్మర్ ఒకేషన్ ఇక్కడనా పెట్
ఏం లేదు వదిన
సమ్మర్ ఒకేషన్ ఏట్నా పోతున్నారా
ఎట్లేదని ఇంట్లోనే ప్రజెంట్ అయితే తర్వా త ప్లాన్ చేయాలిగా హాలిడేస్ వాచక పిల్లలకి
సరిస్తుయి ఎండలు బాగా కొడుతున్నాయి కొడతాయట
అవును ఆ
ఇంకా స్టార్టింగ్ లోనే ఇట్లు ఉన్నాయి అంటే ఇంకా మే వచ్చేసరికి చుక్కలు కనిపిస్తుట్టున్నాయి
అవునండి చాలా
జాగ్రత్తగా ఉండాలి వాతావరు మనం ఎప్పటికప్పటికి ఆ చూసుకుంటూ బయటికి వెళ్ళాలి చల్ల ఉందా వేడుగు ఉందా అని
అవునండి చేంజ్ అయితుంది వాతవరణం కూడ అప్పుడే చెల్లగుంటుంది అప్పుడ
ఆ బయట్ పని ఎప్పుడున్నా పది లోపు చేసుకోవాలి నాలుగు తర్వాతకే బయటికి రావాలి
అవునండి నాలుగు కూడా ఎండ ఫుల్లు కొడుతుందండి
చాలా బాగా ఉ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఎక్కువ తాగండి వాటర్ కంటెంట్ ఉన్నవి తాగండి పుచ్చకాయ కాని ఆ నిమ్మకాయ రసం గాని బాదం పాలు గానీ
కూల్ వాటర్ ఫ్రిజ్
మీ మా కుండా కూడా యూజ్ చేయం గానీ ఈసారి కుండా యూజ్ నార్మల్ తాగుతాం ఫ్రిడ్జ్ లో తాగం ఎప్పుడు మేం ఉ
అయినా అయినా ఉన్నా లేకపోయినా ఫ్రిడ్జ్ లో అసలు బట్ ఈసారి కూలర్ తెచ్చుకుందాం అంటున్నారు అన్నయ చూడాలి
మీ కుండా ఆల్రెడీ
అవునా ఇక్కడ మీ ఊరి దగ్గరన్న మీ అమ్మ వాళ్ళ ఇంటికన్నా అవునా మీ ఇంటికన్నా మీ రూమ్ దగ్గరనా
ఆ మాకుంది కదా కుండా అదే దాన్నే వాడుదాం యూజ్జేస్తున్న అక్కడ మమ్మి వాళ్లింటి దగ్గర గూడ పెట్టిల్ళు
మా అత్తయ్య వారిగ్గుడా పెట్టారంటగద తీసుకొచ్చుకున్నారంటగద, రెండొందలు పెట్టి
ఆ తీసుకొచ్చిళ్ళు చల్లగా ఉంటున్నయి వాటర్ న న కీ వాటర్ మంచిగ కుండలో బావుంటున్నయి ఫ్రిడ్జ్ కన్నా మట్టి వాటర్ కుండలే బావుంటయి.
కనీ టూ త్రీ డేస్ కొకసారి వాష్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే స్మెల్ వస్తది మనం చెంబుతో ముంచుకుంటాం గదా అట్లా ఏంటంటే చెంబుకున్నవి కింద పెట్టుతము అట్లా పైన పెడతాం గాబట్టి వాటర్ లోకి ఏదన్న వచ్చే అవకాశాలు ఉన్ మంచిగుంది
టయ్ గాబట్టి ఎప్ ఆ రోజు రోజు క్లీన్ జేసుకున్నా పర్లేదండి ఇంగ
వాటర్ అయిపోయ్యాయన్ జూస్ కి మళ్ళ వాటర్ పెట్టాలనుకున్నప్పుడు వాష్ చేసుకోవాలి
వాష్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతదండి
ఆ తిన్నం తిన్నం మీర్ దిన్నారా?
ఉమ్ లేదడింగ తిన్లే తినాలె.
ఏమి కూర వండారు?
ఉమ్ హు
ఏమొండిన్నారు? బెండ్కాయ ఓకె ఓకె ఓకే ఓకే బుడంకాయ్ తింటార? ఎక్కడ తెచ్చుకున్నారూ? మీకక్కడ దొరకవు గదా మొత్తం మీ ఊర్ల దగ్గర దొర్కుతున్నయా?
మాకిిక్కడ దొరుకవ్ మొన్నా మ మమ్మీ వాల్లింటికి కెల్తే తీసుకొచ్చానండి. మమ్మీ వాళ్ళ దగ్గరా దొరుకుతయి అవునండి చాల్
బుడంకాయ్ ఎక్కువిష్టం ఉండదస్సలు బుడంకాయ్ దోసకాయ్ తినం మేం గని ఈ మధ్యలో దోస్కి టమాటా పుల్లగుండి వేసుకొని పుల్ల పుల్లగా వొండ్ టున్నయ్ గాబట్టి తింట్నవ్ బావుంటది కనీ ఊకే తినబుద్దిగాద్ ఎప్పుడోకసారి రేర్ గా దొరుకుతయి చూడు
ఎప్పుడోకసార్
అప్పుడు తినబుద్ధయితది వారానికి ఒక్కసారి తినాలన్ తిన్ తినే కూరగాయ కాదనిపిస్తయి కనీ ఈసారి అలాంటియి ఏద్తినాలి దోసకాయలు కీర దోసా, దోసకాయ, టమాటో ఇట్ల వాటర్ కంటెంట్ ఎక్కువుండేటివ్ ఎండాకాలంలో మాత్రం ఆ ఫ్రైలు మాత్ త్రం తినోద్దు
తినొద్దండి
ఆ చలువ చలువ చేసుకుండేటి తాగాలి వారానికి ఒక్ ఒకటి కుదురుతే ఒక్కటిసారన్నా రెండు సార్లన్నా ఆ సగ్గు బియ్యం జావ పాపకు పొయ్ పోయండి మీ కూతురుకి ఎందుకంటే పిల్లలకి వేడి ఎక్కువుంటది కదా చలవ కదా అట్లా ఒస్తదనమాట కీరా జ్ జూస్ గాని ఖీరా బాక్స్ లో లంచ్ బాక్స్ లలో పెట్టండి స్నాక్స్ కింద కీరా గిట్లా వాటర్ మిలన్, పోప్పయో
ఆ పెడుతున్నామండి
హ్మ్ వాటర్ కంటెంట్ ఎక్కువ పెట్టండి
పెడుతున్నామండి
వీలైతే అన్నయ్యని కూడా ఆఫీస్ కు పోయేటప్పుడు ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వండి ఫ్రూట్ సలాడ్ చేసి ఇవ్వండి
ఆ ఓకే అండి ఆ ఇస్తానండి ఊహూ కీరా దోస ఇప్పదినాలుగు కీరా కీరా దోస వాటర్ మిలాను వాటర్ మిలాను సగ్గుబియ్యం జావ
ఫుల్గా తాగాలి హ్మ్ మజ్జిగ ఆ ఇవన్నీ తాగాలి
హ్మ్ పాపకి లంచ్
ఆహ లేదు మా పాప పెరుగు తినదు ఎందుకు ఇష్టపడదు పెరుగు చూస్తేనే వామిటింగ్ చేసుకుంటది హ్మ్
మా పాపకి చిన్న బాక్స్ లో వేసి పెడుతున్నా ఇప్పుడు ఎండాకాలం కదా
యాక్చువల్గా పెరుగు మధ్యాహ్నమే తినాలి రాత్రి తినొద్దు ఇన్ఫెక్షన్స్ వస్తాయట మంచి కాదట మధ్యాహ్నం తినాలి కానీ జనరల్ గా చిన్న పిల్లలకి నైట్ ఆనే పెట్టడానికి ఇష్టపడతాం నైట్ హెవీ ప్రోటీన్స్ వల్ డేషన్ అవ్వదు అక్కనే ఆఫ్టర్నూనే పెట్టాలి
అను అకా నేషనలోని
చిన్నపాప ఆడుకుంటునే ఆయ్యాలో నేను ఆడుకుంటున్నా
అమ్మయళ మీ ఆడుకుంటందానా అలా చేసి
ఒక్కోసారి అసలు నైట్ అసలు నిద్రపోలేదు
పడుకుంటందా ఇ
పడవికుంటందియానీ నైటు అప్పలు బాగా తిన్నారు పిల్లలు పె చిన్న పాపకు బ్బబ్బరి పాప్పుతోయేచన మడుగులు కాబట్టి గ్యాస్ తూకు కడుపున వచ్చినట్టుంది ఇబ్బంది పడింది ఏడవలేదు ఏడవలేదు కాబపోతే గుంచింది అట్టుబోరింది ఇంచ కాయ పెట్టుకున్నది సిర పోషణ సిర బోషణాంగా త్రీ ఓ్లాక్కి ఆ ట్వల్వ క్ లేషిత్రకి వకుంది
ఎ వసంది కాలదు మమరి
ఆ నేనే ఇసిన అది ఫస్ట్ వాళ్ళు అక్క రాక ముందుకు వచ్చినప్పలు ఆడుకుంటూ తింటదని వాళ్ళ అక్క వచ్చినాక దన్నది మళ్ళ వాళ్ళ కొదిలే ఎత్త్త నిన్నది ఒరిడారి చయ వాళ్ళ ఛాయ్ ల వాళ్ళ డాడ్ ఏసుకుంటే మళ్ళా పోయి తిన్నది యావయ్యా ఇగ బొబ్బరి పప్పు గాబట్టి గ్యాస్ ఎక్కువైపోయింది
ఔట్ సైడ్ కైతే ఇబ్బంది పడ్డది నైటు ఊ
ఆ ఇప్పుడు కొంచం మ మళ్ళ పొద్దిగాల రాగిజా వయింది సత్తిపిండి అయ్యింది ఇవన్నీ కొంచం మ అరిగేటివి గావు ఆ మంచిగనే తింటుంది కొత్తగా వచ్చింది బానే ఇప్పుడే తినేసింది ఆడు
ఆ మోసన్సు ఇట్ల ఏమన్నా ఐతున్నయ ఏం లేదా అయితే మంచి పడలేదు దానికి ఆ అట్లా బాగ్ తేయినా గానీ మళ్ళ మోషన్స్ అయితే ఇబ్బంది ఐతది పెద్ద పాప తింటుందా మరి హలో హలో
అది ఆర్డర్ కాలేమో ఆ హలో
ఆ ఆ పెద్ద పాప తింటుందా
అయిపోదు
ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతయ్
ఇంగ మీదని
ఆ పెద్ద పాప తిన్నదా మరి
ఇంక ఆదిమో స్టైలు
అవునా ఓక ఆ హలో హలో ఒక టూ మినట్స్ అయితే అయిపోతది
అ ఆ కలిపి చేయింటుంది
అదే ఇది
సరే టెన్ మినిట్స్ అయి
ఆ అయినయా
అ